అ చెప్పండి అండీ ఆ చెప్పండి వినిపిస్తుంది
హలో
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ ఏం జేస్
ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
మేము ఈవినింగ్ పని అయిపోయింది
ఊమ్ ఊహ్మ్ మీరెమెమ్ వంటలు ఎలా జేస్తారండి పిండి వంటలైనా పచ్చళ్ళైనా
ఆ నాకు చాలా ఇష్టము పచ్చళ్ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా పచ్చళ్ళు టమాట పచ్చడి మామిడికాయ పచ్చడి ఆ పెట్టుకుంటాయి ఇంకా ఇ సంవత్సరం అంతా వడియాలు
అవు ఇంట్లోనే మీరే
ఆ ఇన్ నేనే నేనే చేసుకుంట సంవత్సరానికి సరిపడ చేసుకుంటా బియ్యం పిండి వడియాలు చల్లమిరపకాయలు మా పిల్లలకి చాలా ఇష్టం ఈ వడియాలు చల్లమిరపకాయలు ఇవి
ఇంట్లోనే అన్నిీ మీరే ప్రిపేర్ చేసుకో
ఆ నేనే ప్రిపేర్ ఆ అవును ఈ ఎండాకాలం అంటే ఏ ఇక ఒడియాలు పెట్టాడు అవే గుర్తుకొస్తాయి కదా ఇక
అవును ఎండాకాలం అంటే అదే ఇక రేపాని ఉంటదండి
ఇప్పుడు టమాటర్ చాలా తక్కువ
అవును టమాటాలు తక్కువ రేటుగా వస్తున్నాయి కాబట్టి టమాటా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు మనం
ఇంకా మామిడికాయలు రావడానికి ఇంకొక నేల పడతాది
అవును మామిడి కాయ పచ్చడి కూడా మీరు ఇంట్లోనే పెడతా
ఆ ఇంట్లోనే పెట్టుకుంటా అంటే బాగా బాగా ఏం పెట్టుకోను కొంచెం హు ఇంట్లో మా ఇంట్లో సరిపడ
హు
ఏ ఇవి రెండే పండుమిరకాయ పచ్చడి కూడా బాగా పెట్టా అప్పుడప్పుడు ఆ అది కూడా బా అది కూడా ఇంట్లోనే కానీ మస్తు ఉంటది అది టేస్ట్ గా ఉంటది చాలా బాగుంటది ఆ పండు మిరపకాయలు
అయితే మీకు అన్ని పచ్చళ్ళు వచ్చు అన్నమాట ఏమేమి ఇస్తారండి మరి పచ్చళ్లలో
ఆ పండు మిరపకాయ పచ్చడి అయితే పండు మిరపకాయ అది ఈజీ ఆ చింతపండు కొత్త చింతపండు ఉంటుంది కదా ఇప్పుడు ఆ చింతపండు ఆ చింతపండు నల్లగొట్టాలే ఇది పచ్చిమిర్చి కూడా ఇగ ఒక మూడు రోజులు ఉప్పులో నానబెట్టాలే నానబెట్టేసి దాని మంచిగా ఆ
ఎన్ని త్రీ డేస్ నానబెడతారా మూడు రోజులు
ఆ ముక్కలు ముక్కలుగా కొంచెం మిక్సీ కేసి నానబెట్టు కోని మూడు రోజుల తర్వాత మంచిగా ఉల్లిపాయలు జీలకర కొంచము వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి అది ఒకటేసారి పోబెట్టుకోవద్దు మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడు కొంచెం ఆ ఇగ తీసుకోవాలే గిన్నెలోకి ఆ కొంచెం కొంచెం పెట్టుకోవలే పోపేసుకోవాలి మళ్ళ అది అయిపోయిన తర్వాత మళ్ళ ఫ్రెష్ గా మళ్ళ కొంచెం తీసుకుని మళ్ళీ వేసుకోవలే దే బాగుంటేది అన్నట్టు అంతా ఒకేసారి వేసుకుంటే మంచిగా ఉండేది ఆ
వంటలని వంటలు అన్నీ కూడా మీరు ఫాస్ట్ ఏనా టమాటా ఒకటేసారే వేసుకుంటారా అండి
ఆ టమాటా అయితే ఒకటేసారి పోపేసుకోవాలి మొత్త మొత్తము టమాటకును ఇది ఏంటిది దీనికి ఇది మామిడికాయ దానికి మామిడికాయ నేను ఆవకాయ పెట్టుకుంటాను అంటే పచ్చి నూనెతోనే పెట్టుకుంటా
ఆ ఆవకాయ కూడా ఇష్టమా అండి మీ
ఆ ఆవకాయఇష్టం అది పచ్చి నూనెతోనేే కారం పొడి ఆవపిండి కొంచెం మెంతుపిండి అట్లా ఇట్లా కొంచెం ఉల్లిపాయలు దంచి ఎసి అన్ని ఉప్పు సరిపడా కారం వేసేసి ప పచ్చి ననే పోసి పోయడం అన్నట్టు
ఉహు
కి జాడీలోకి పెట్టుకోవాలి ఒక టూ డేస్ తర్వాత మళ్లీ తీసు కలుపుకోవాలి మళ్ళ టూ డేస్ తర్వాత అట్లా తీసుకుంటే మగ్గుతా ఉంటే మంచి టేస్ట్ వస్తు ఊరుతా ఉంటే హు రుచి ఉంటది అవకాయా ఎప్పుడ అ మీరు పెడుతే మీరు ఏమేమి పచ్చళ్ళ పెడతారు
మేము ఆవకాయ పెడతాం అండి ఆవకాయ పెడతాం నాకు ఎక్కువ పచ్చళ్ళ పెడ పెట్టడం రాదండి ఒక అవకాయ నేను ఇంట్లో వేసుకుంటా ఇగ మిగిలింది అమ్మ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటానండి టమాటా పచ్చడా పండుమిర్చి పచ్చడా అవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకుంటాను మా అమ్మ కూడా చాలా బాగా పెడుతుది ప పచ్చళ్ళు అక్కడ నుండి తెచ్చుకుంటాను ఇగ నే స్కూల్ కు వెళ్తాను టైం ము ఉండదు పిల్లలతో పెట్టాలంటే ఇగ అ మా పెట్టిస్తది పచ్చళ్ళు తీస్కొచ్చుకుంటుందండి అక్కడ నుండే పచ్చళ్ళు మ్ కానీ వెజిటేబిల్సు ఈ కర్రీస్లలో మీకేవి ఇష్టం
ఆ ఇవి నే నేర్చుకున్నా నేను నేర్చుకొని ఇంకా ఆ ఫస్ట్ అమ్మనే పెట్టి చేది మీలాగనే తర్వాత నేను నేర్చుకున్నా ఇగ నేనే పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా ఆ వెజ్ లో అంటే ఇగ బెండకాయ ఫ్రై ఆ వంకయ్ ఆళగడా
అండి పులుసు తింటారా మరి మీరు
తింటాం ఒక్కొక్కసారి ఫ్రై కూడా ఈ బెండకాయని అట్ల ఇష్టమనిచెప్పి ఇట్ల చేేసినా కదా
అవును ఫ్రై చేస్తే ఇష్టపడతారా అండి మరి మీ పిల్లలు ప్పుడు పులుసు పెడితే ఇష్టపడతా అండి
పిల్లలా ఫ్రైయే ఎక్కువ అ ఫ్రైయే
అవునా ఇప్పటి పిల్లలంతా ఆయిల్ ఫ్రైకే ఇష్టపడుతున్నారు
మ్మ్ నెయ్యి పక్కన కొంచెం చింతపండు పులుసు చారు మ్ నాన్ వెజ్ లో అంటే నాన్ వెజ్ లో అంటే ఇగ తె తెలిసిందే కదా
మ్ హూ చికెన్ ఎక్కువ తింటారేమో
ఆ చికెనే ఇగ పిల్లలకు చికెనే ఇగ ఎక్కువ ఇష్టం మటన్ కూడా తి టరుగాని అంతగా తినరు ఇగ చేపలు అంటే ఇగ ముళ్ళులు అవి ఇవి అంటరు
అవును మనకే భయమైతది పెద్ద వాళ్ళకే ఇగ పిల్లలు ఏం తింటరు చికెన్ అయితే మామూలుగా అందరు పిల్లలకు చికెనే ఎక్కువగా ఇష్ట ష్టముటది తొందరగా డైజెషన్ కూడా అయితది కాబట్టి చికెనే ఎక్కువగా ఇష్టం పడతారు
అవును
కోడుగుడ్లు కూడా మా పిల్లలు కూడా ఇష్టంగనే తింటారు ఉడకబెట్టి ట్టిన కోడుగుడ్లు అయితే ఇంకా అందులో ఆమ్లెట్ వేసిన కూడా ఇష్టంగ గనే తింటారండి ఏ వెజిటేరియన్స్ కస్చతే ఎక్కువ మిల్మేక్ క్కరే తింటారండి మా పిల్లలు మిల్మేకరే చెయమంటారు ఆ ఆకు కూరలు చేస్తామంటే ఆకుకూరలలో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయంటే తినరు
తినరు పిల్లలు అవును అలాంటియి పప్పులో యేసి పెట్టాలే
మ్మ్ ఇగ అదే పని చేస్తానండి ఒక్కొక్కసారి కానీ మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి కదండి తోట
వాళ్ళకు తెలియదు కదా తీసి పడేత్తరు తినరు మ్ అందుకే పప్పులో యేసి మంచిగా చేసి పెడితే తింటరు
మ్మ్
పాలకూర ఎగ్గు చేసినా గాని మంచిగ తింటరు కదా అది కూడా ఎగ్ ఇష్టం కాబట్టి అందులో పాలకూర ఆ మిక్సింగ్ వెట్టాలే
గట్లనే చేస్తా అండి ఒక్కోసారి అని మిక్సింగ్ మిక్సింగ్ చేసి పెడతా
మ్మ్
ఇంకా పిండి వంటలు ఏమేం చేస్తారండి మీరు
ఆ పిండి వంటలు అంటే ఇంట్లో ఉండేటి అదే ఇది కారం పూస ఇది పిల్లలు పాలల్లో చాయలో వేసుకొని తింటారు
అవును చేసిందా అండి సంక్రాంతికి
ఆ చేేషినం చి చకనాలు చేసినా గారెలు ఆ హ్మ్ చకినాలు చేసిన గారెలు ఈ కారం పూసలు చేస్ అరిసెలు చేసిన కొన్ని హ్మ ఆ వస్తాయి అనట్టు ఆ
ఏమి ఇష్టంగా తిన్నారండి పిల్లలు మరి
ఆ వాళ్ళకు ఇవి కారం పూస ఇష్టం అది చాయ్లో పోసుకున్నడు తి తింటారు
ఉ
అరిసే ఇంకా అరిసె ఇష్టం ఆ తీన్ ఆ తింటారు ఈ చకినాలు సంక్రాంతి అంటే మన గుర్తుకచ్చేది శకినాలే
హ్మ్ సకినాలే ఎక్కువ తింటారు పిల్లలు మా పిల్లలు కూడా చకినలే తింటారండి ఎక్కువగా ఏ ఐటెమ్స్ చేసిన్ నాకూడా చకినాలే ఎక్కువగా ఇష్టంగా తింటారు
రవ్వలడ్డు కాని అవి కూడా ఎక్కువ ఇష్టపడతారు హ్మ్
ఇంకా
రవ్వ లడ్డూలు పాకంతోనేమో పాకంతో చేస్తేనేమో అవి గట్టిగా అయిపోతాయి
అవునండి అందుకే పాకం చేసేటప్పుడు కొంచెం పాలు పోసినం అనుకో కొ మెత్తగా ఉంటాయండి విరిగి పో గట్టికి కాకుండా ఉంటది రవ్వలడ్డు హ్మ్
ఇట్ల మొత్తం పల్తోని చేసినాయి ఒక నాలుగఐదు రోజులు వారం రోజులు అనుకో ఆ వారం రోజులు అగుతాయి పాలతోని చేసిన్ ఇ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాకంతోనంటే అవి ఉంటాయి మంచ మంచినే గానీ అవి గట్టిగా ఉంటాయి బండలాగా
ఇ గట్టిగా అయిపోతాయిండి బండలాగా తినలేరు పిల్లలు కూడా
కొన్ని కొన్ని ఎస్ సుకోవాలి ఇట్లా వారానికి సరిపడా వారానికి సరిపడా వేసుకుంటే ఏం కాద్ టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఖరాబ్ కావు మళ్ళీ గట్టి కూడా కావు కానీ ఇక అవి కొన్ని ఈ మనకే టైం కదా ఉండాలి కొన్ని కొన్ని చేస పెట్టాలంటే ఏ ఒకే సారే అంటే గట్టిగా అయిపోతాయ్
గట్టిగా అయిపోతాయి అవి ఎవరు తినకుండా అయితాయి ఇంకా
ఆ
ఇంకా మొన్న ఏం చేసిండండి హోలీ పండగకి పిండి వంటలు ఏమన్నా చేసుకున్నారా
ఆ హోలీ పండుగనా హోలికా చేసినాం కదా మిర్చి చేసినా ఆ ఆడిన ఆడిన పిల్లలు కూడా ఆడిరు హ్మ మిర్చి వేసినా మామూలుగా గారెలు
హ్మ్
అవి చేసిన
మా దగ్గర కూడా మంచిగా ఆడిందండి హోలీ
ఒకసారి పండగ చేయం హోలీ కి
హోలీ ఇంకా కామన్ దహనం చేసిండ్ర అండి మీ ఊర్లో
ఆ చేసిడ్రాండీ. సరేనండి.
ఆ ఒకేనండి ఆ ఓకేన ఆ ఓకే. మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.